హలో
హలో ఆ
ఇంకేం లేదు ఒకసమే కా నెక్స్ట్ సేమ్ ఎలాగో బయటకి వాస్తవ్ కా బయటకి వస్తె పీజీ నా రూమైనా ఏదైనా
ఏంలా పీజీ లోన్నా ఒకటే రూమ్ లో ఉన్నా ఒకటే పీజీ లో ఉన్నా నన్న రూమ్ లో రూమ్కి వచ్చి నాకు నచ్చ చేసుకుని తినేస్త ముందే చెప్పినా కదా మీకి
ఎప్పుడు మనుకు
ఇంేంది మే సా నీకు కూడా చేసి పెడతాాలేమో నేను చేసుకునేేది ఏందో నిన్న ఇంకా అంతే నేను చేసుకునేప్పుడు మీకు చేసి పెడతా త్త
అబా ఏమన్నాలోచన నువ్ చేచ్ు కదా రూమ్ కి ఇంత మంచి ఆలోచన ఉన్నప్పుడు మొతుగాని చెప్ప తెల్సా మౌనికని రమ్మని చెప్ప మీరాదు ఎన్నప్పలం మనం పూర్తి చేయలేము అంటే
ఆ ఆ ఏముందిలే బయటే ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం ఏమనా కాలన్నా అప్పుడు వచ్చి చేస్ కోచు
అప్పుడు కూడా రమ్మని చెప్తి ఆ పాప నీ ఆ పాపే యాడాలేయన్న పీజీలో నుంచి మళ్ళీ అంత దూరంమ్మంటాది ఇం ఇంకా రాగాలు తీస్తాది ఇంకా సర్లేమలే
ఏ మోనక్షియారు పి రూమ్ కెల్పోత త అంటంది
అది కన్ఫర్మ్ చెప్ పోయినా సేము అదే కన్ఫర్మ్ చెప్పలే మనం ఒకేళ కన్ఫర్మ్ చేసినా మనం కన్ఫర్మ్ చెప్పలేము అ పాప గురించి మన లాస్ట్ సేమ్ ఈ సెమ్ము వస్తా అని చెప్పింది కన్ఫర్మ్ అయింది తెలుసా ఆ పాప ఇంకో పాప ఏదో వైష
వైష్ణవి వైష్ణు
ఉమ్ ఆ పాప వస్తా అన్నది అంటా నేలళ అనుకుంటే ఇలా రూమ్ లో మరీ గోరం విచిత్రంగా ఉన్నారు మనుషులు ఇద్దరు ఉంటారు బా
ఆ వీళ్ళ రూమ్ లో ఏదా ఇదా అంట
మా గురించి మాట్లాడే కంటే గమండ మేము చెప్పలేము
ఆ
ఆ క్యాండెడ్స్
అట్లుంటే ఎట్లా
బాద
సరిపోయినారు
అదే నా బాధ ఒకటని కదా మళ్ళీ ఇంకెందుకు రిస్క్ అని ఎవరన్న వస్తే ఒకరు తెలిసిన వాళ్ళు వస్తే బాగుంటుందని ఆ మౌనికని అమ్మంటే పొయ్యిరు అది ఇది అన్ చెప్ ది రాదు లక్ష్యం వస్తుంది అనుకుం నేను కూడా ఆబబ ప్పిందట మౌనిక నే చెప్పిందంటనే నిర్మలకి ఈ సెమ్ వస్ రమ్మన్ చెప్ మళ్ళీ ఏమైందేమో ఇంట్లో వద్దన్నారు అది ఇది ఇప్పుడు మొన్న ఏమో మొన్న ఫోన్ మాటడే చెప్పింది వస్తాను ఖచ్చితంగా వస్తాను ఇంట్లో కూడా ఒప్పుకున్నారుారన్నది అది ఏమో చెప్పలేం
ఏమో టూ మంత్సే కదమ్మా నేను కూడా ఇంటికా నుంచి రాలేను ఇంకా నుంచి వద్దన్నారు ఈడే రూమ్ లో ఉంటా అని చెప్పింది
అ
సరే అే ఉండండి మే నాకు ఒప్పుకోల కాబట్టి ఎట్లా పీ జీ కన్నా ఒప్పుకున్నారు ఈసారి
ఏం గాదులే పీ జి బయటకి వస్తే చాలు ఆటోమేటిక్గా ఈ అయిన పీ జీ ఎం రూమ్ ఏం రూమ్ ఒక్కటే పీజీ ఒకటి ఏమంటారు డబ్బులు కడతావు ఇడ తింటాం అంతకు మించ ఏముంది మ్మ్ నువ్వు రోజు వచ్చి ఉన్న అడిగేవాడు ఉండడు
ఆ అదే
ఎన్ని ఎం కాదులే కానీ
మ్మ్
బానే చేస్తావ్ గా వంట
ఒక సారి టేస్ట్ చెయ్ నచ్చలేదంటే ఇంకా మన జీయన్లే ఆ కానీ ఇప్పుటి వరకు ఇంట్లో నేను చేస్ తిండి అందరు ఇష్టంగా తింటారు
అంటే ఎంత బాగుంటే అంత ఇష్టంగా తింటారు ఖచ్చితంగా చేస్తళ్ళు కానీ
యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఇంటికాడ వంట చేయాలం టే ఒక బాధ తెలుసా మా అమ్మని తిడతారు వాళ్లంతా
అంటే బరువుని మిమ్మకు బరువు అ
ఆహా
కూతురుతో చేపిస్తారండి
ఆహా రచిన దేవి కన్నా పావణ్యం బాగా వచ్చది అని అంటారు నిజంగా అందుకె న చెయ్ బుద్ది కాదు చెస్ చెస్ మా ఇంట్లో వరకు తింటే వాళ్ళుచ్చి తినేది మళ్ళా మా అమని తిట్టేది నాకు అది నచ్చదు
ఓ సరే అప్పుడు నువ్వేం చేయాల నువ్వు ఫుడ్ చేసి మమ్మ పేరు చెప్పాలా అయపాయ్ దాంతో ఏముంది
అంటే మా అమ పేరు చెప్పాలంటే మామ ఇంట్లో ఉండదు కదా చేయడానికి
అవునా ఎక్కడికి వెళ్తారు ఆ అంట కిరాణ కొట్టు అట్లుందా
కుుట్టేదానికి ఉ మార్నింగ్ వెళ్తుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి నేనుంటే కన్నా వన్ టైం లేదు ఆఫ్టర్నూన్ అట్లా నేనుంటే ఇంకా నేనే చేసి పెట్ వస్తుంది తింటుంది మళ్ళీ వెళ్ళపోతుంది మళ్ళా నైట్ కి చేసి పెడతా మళ్ళ వస్
అంటే నీ చిన్నప్పటి నుంచి అదేనా
చిన్న పటి నుంచి కాదు నేను ఇడు నైన్త్ నైన్త్ క్లాస్కి అలావచ్చు
ఆ అది కదా అందుకు వచ్చి నీకు వంటా లేకపోతే వచ్చేది కాదు
ఆ వంట నేను చిన్నప్పటి నుంచి ఒక సిక్స్త్ క్లాస్ నుంచి చేస్తానా అదే ప్రాబ్లం అమ్మ మాత్రము ఆ యూ ట్యూబ్ ఏ స్టార్టింగ్ యూట్యూబ్ తర్వాత అమ్మ అమ్మ చేసేదాన్ని చూస్తా అయిగ కూడా అమ్మ రెసిపీస్ కూడా కొన్ని నేర్చుకునేసా
హ
ఆ అమ్మ రెసిపీస్ కొన్ని యూట్యూబ్ లో కొన్ని అమ్మమ్మ రెసిపీస్ కొన్ని అమ్మ మ దగ్గర కొన్ని నేర్చుకున్న ఆ అమ్మ దగ్గర కొన్ని నేర్చుకున్న అమ్మ దగ్గర కొన్నినేర్చుకున్నా తలా ఒక్కొక్కరు అది ఒకటి నేర్పిస్తారు
మొత్తానికి బాగా నేర్చుకునావు
ఇప్పుడు కె వా
ముగ్గురు హు లాస్ట్ కు అమ్మను మించిన కూతురు అనిపించుకున్నావ్
మా అమ్మమ్మ నన్ను ఒకటే మా దొంగదానివే నువ్వు పని వచ్చినా చేయవు చేయవు దొంగ దొంగ మరిగిన పని అంటుంది మా అమ్మ మొన్న
హు
చేయను పని ఆడికి పోతే వంటలు పో అమ్మమ్మ నేను చేయలేను అని చెప్పి కూర్చుంట ట చేస్తే బాగా చేస్తా అందుకు మల్ల నా చూపిస్తాది ఏమో అని చెప్పి మల్లా నేను గమ్మున కూ నేను చెయ్యను పో చేసుకోపో అని చెప్పి కూర్చుంట ఏమ అంటే పిల్లలా కాడ కూర్చు కూర్చుంటా పోయి
డైలీ ఇంతేనా దగ్గుతుంటవా ఇంత ఎప్పుడు నుంచింది స్వామి దగ్గు అట్లా దగ్గుతున్నాం
టూ వీక్స్ నుంచి దగ్గు జలుబు మాత్రం వన్ వీక్ పైన నుంచే ఉంది
టూ వీక్స్ నుంచి ఉన్నవా నువ్వు
అది ఎందుకో తెలియదు ఇట్లా నైట్ పడుకున్నాక అర్ధరాత్రి అప్పుడు ఊపిరిడకుండా వచ్చేస్తుంది ఇమళ్ళా లేచి వాటర్ తాగి మళ్ళా పడుకుంటే అప్పుడు లేస్తా
అంటే పొడి దగ్గ ఏమమన్నా
అదే నైట్ టైం ఊపి ఊపిరి ఆడకుండా వచ్చేస్తుంది ఒక టూ టైమ్స్ అట్లా వాటర్ తాగాల్సిందే పక్కా లేసి
ఈసారి హు ఊపిరి పీలు ట్యూబ్ అన్నా కొనుక్కో లేపోతే సరిపోది
అడ్డము పాడమీద తోల్క పెడతారు మల్ల
మకు దుష్కకంట పడుతుంటే పాడ మీరే మళ్ళా ఒకటేసారి
ఉహు ఇంకే మరి కాదు మా ఫ్రెండ్ మంచిదేనా
ఎవరు
నిర్మూల
ఏమి మంచిది కాక
అంటే తెలిదు నాకు నిజంగా అంటే కాలేజలో అట్లం తెలియదు కదా క్లాస్లకి వచ్చిమీ చూడలే బా బ్రామలింసా ఏం తెలుసు
ఏదో
ఏదోనా అంటే అదేన్నది అంటే ఏదో అంటే అదేన్నది
ఫ్రెండ్ కాదు రిలేషన్
బా సంపినవే
రిలేషన్షిప్ ఫ్రెండ్ కాదు అది నాకు తెలు సు
ఆ పాపని ఆదుకోవాలంతే ఆ నేన ఎట్లా చేస్తా అసలు నాకుండే మొమ్మటం సిగ్గుకి నీ కి నీకు తెలుసా నీకు తెలీదేమో ఏం పావని నువ్వే నమక పోతే ఇంకే ఎవరు నముతారు ఇక్కడ
ఓ అన్నా మేము ఫోటోలు కూడా చూసినాంలే అన్న ఎందుకు చైననువు అద దాని ఫోన్ ఈ మంట అది ఫోన్ ఇమాన్ ఈయను కూడా ఇదు గాని ఒక రోజు లాక్నేసి ఫోన్ చూస్తే ఫొటోస్ ఉన్నాయి అ అపుడు తెలిసి పోయిందిలే
అవి ఏమున్నా అది దాంతో ఏముంది
ఆ ఎందుకు ఊరికే దాస్ పెటలాన్ చు సర్ మీరు తెల్సేది ఏదో మేక్ కదా తెల్సింది ఇంకా ఎవరికి తెలిసుస్తాది
ఎవరికి తెలుసా అని కాదు అసలు ఆది ఏం లేదు నయనా నువు నువు అనుకున్నాం పావని అసలు ఏం లేదు అంతేనా ఏం ఉంటది చెప్పు నిజం లేదు ఉ నీక నీకు చెప్పకుండా ఎందుకుం
ఓకే సరే ఒకవేళ ఉంటే తెలేదంటే అప్పుడు చెప్తా
ఆ అది అప్పుడి ఎప్పు
సరే ఇప్పుడికైతే నమ్ముతాన లేదని తర్వాత ఒకవేళ ఉంది అని అప్పుడు నాకు తెలియాల
మౌనిక కదా నేను జోక్ గా చెప్తేా అంటే మౌనిక బాగా కొంచెం జోబలిగానే మాట్లాడుత అది నాతో అందుకు నేను అట్లా జోక్ చెప్పినప్పుడు
సరే కాదు పెళ్ళ కన్నా పిలిచరు మమ్మల్ని
మా పెళ్ళికి కచ్చితంగా పిలుస్త నిన్న విళా నిమ్ల విసా అందని విళస
ఇదే ఉండాల అప్పుడు మీకు ఇద్దరు
ఆ సరే సరే సరే చూడండి పేరు ఇది ఉ ఉంటే అప్పుడు చెప్పు
అది ఇద్దరం కలిసి పరుగు తీస్తాం ఎట జరిగింద అట జరిగిందని
అంతేం లేదులే లేదులే పవున్ నిజంగా ఉంటే నీ మీకు చెప్పకుండా ఉంటాను చెప్పు మాములుగాదుదో ఊరికంటే మాములుగాద సీరియస్ తీసుకుంది
హమ్ హమ్
మరి నీ సంగతి నీకేమనా లవర్ ఆ చేయయి చెయయి ట్రై ఇంకా క్యారీలు ఇప్పించుకోడాలు
క్వారీల
ఎందుకు అంతా ఆశ్చర్య
ఓహో ఈ రోజు క్యారీనా
బా ఇప్పుడు ఇప్పుడే కదా క్యారీ నని ఏదో పద్ద
మహేష్ష్ అబ్బా హీరో బ గ్లాస్ హలో
మి హీరోనా
మా క్లాసే కాకపోతే మేము అందరం పిలిచే పేరు పేరు మహేష్ అయితే మే హ ో హీరో అంటాం తల్న్ని నేను కింద వేరే అమ్మాయి పండు అని చెప్పి ఇద్దరం ఉన్నామా ఆ పిల్ల్లోడు ఏంటంటే నివంత అ బాగా చేస్తంది అని చెప్పినాడు పిల్లోడు
ఆ అదే నీ గురించా అని
నా గురించి కాదు ఆ పిల్ల్లోడికి వంటొచ్చంట
ఓకే ఆ పిల్లోనికా
ఆ బాగా చేస్తా నేను రోజు నేనే చేసుకచ్చుకుంటా అంటే అంతగా చేసేవాడివి కనీస ఒక రోజన్న మాకు టేస్ట్ చేపియ్యాలి కదా ఒక్క రోజనా టేస్ట్ చూపించినవా పో క్యారిీ తెచ్చిలేదు జస్ట్ కనీసం టేస్ట్ కన్నా ఇచ్చినావా ఒక్క రోజు అన్నా అని చెప్పినాం అందు కు ఆ రోజు ఈ రోజు చేసుకొని వచ్చినాడు క్యారీ అది మ్యాటర్ జరిగిందాడ అది మొన్న వర్క్ షాప్ లో కూర్చోని అప్పుడు ఆ మాట అడిగింటే అదే పనిగా గుర్తు పెట్టుకొని మరి ఈ రోజు చేసుకోని వచ్చినాడు ఇద్దరికి ఆ పిల్లకి నాకి
నీ పని బాగుంది అడుగుతే క్యారీలు తెచ్చేవాళ్ళు ఉన్నారు నీ కన్నా
ఏం నీకే నీకు లేరా అడుగుతానే అట్ట అడిగితె ఇట్టా క్యారి వత్తది నీకూ
బా నాదేముంది మాకు ఎప్పటి నుంచో కొంచెం అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి ఇంక కొంచెం
మ్ నీకట్ట వస్తాంది క్యారీ
అట్లా అని కాదు మామూలుగా అయినా కొంచెం ఉండాలి కదా పా చేస్తది పర్లేదు పాపం మన ని మళ్ళీ
అంటే ఆ పిల్లోడు అంటే ఓహ్ రోజు ఎందుకు అడుగుతాము అయ ఏదో ఆ రోజు అడిగినామని పాపం తెచ్చిచ్చినాడు
మీ క్లాస్ యేన
సార్
మీ ఊరుబ్బాయి ఎవరో ఉన్నారు కదా మీ ఊరుబ్బాయి ఎవరో కద త్తన్నాడు కదా పూజిత్ నైస్ గాయ్ నువ్వు మాట్లాడవ పిల్లోనితో
మాట్లాడను
హ్
వాడితోనా వాడిని బుతులు తిడతా వానితోయే ఎట్టంటే అటు మాట్లాడతా ఉంటాం నిజంగానే రేప్ పండుగే పంది అంట రే అంట ఎట్టంటే అంటే మాట్లాడతా
మీ గ్లాస్ ఏ నా
మా క్లాస్ ఏ
హు హుమ్
మ్మ్ ఇంటికెల్లాడు ఇప్పుడు
హు హ్మ్
వాళ్ళ అక్క సాంగ్యం ఉందని
అవును కదా
ఇంటి కెళ్ళాడు ఉగాది సాంగం
అవును కట్ జేస్ జేద్దునా
లేరు ఇంగో కాల్ చెయన్నా కట్ చేసి
ఆ సరే